ఇకా
హలో హాయ్ అండి
హలో హాయ్ బాగున్నారా?
ఆ బాగున్నాం, మీరు బాగున్నారా అండి?
ఆ బావున్నా తిన్నార
ఆ లేదండి పొద్దున్న తిన్నాం. మీరు తిన్నరా?
ఆ తిన్నాం ఏం మధ్యాహ్నం ఇప్పుడు లంచ్ చేయలేదా?
ఆ ఇంకా కాలేదు లంచ్ కొంచెం
ఆహ మీరు కొంచెం సరిగ్గా మాట్లాడరా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది
ఒక నిమిష చెప్పండి
ఓకే ఏం టిఫిన్ చేసిండ్రు మరి మార్నింగ్ ఇప్పుడు క్లియర్గా ఉంది
టిఫిన్ అయితే మార్నింగ్ అన్నమే తిన్నాం నైట్ బిర్యానీ ఉండే అది తిన్నా
అవునా ఓకే ఇంకా ముక్రిద్ స్పెషల్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి అన్నట్టు
కా నడుస్తుంది ఇక వన్ వీక్ అదే ఉంటది
అవునవును
ఉమ్ చుట్టాలు వస్తారు పోతారు కలవడానికి కదా
అవునవును
ఇట్లా మరి మీరు వెళ్ళారా కలవడానికి చుట్టాలనీ
నేను ఇంక ఎక్కడికి వెళ్ళలేదు ఎండలకు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది నాకు
అవును ఎండలు అయితే బాగున్నాయి బయిట మీ కుడా బానే వచ్చిందా మరి వేసిండ్ర కవాబులు
ఆ ఇచ్చిండ్రు కొంతమంది ఇచ్చిండ్రు
ఉ
వేసిన
అవునా బాగుంటాద అది
ఉ ఉమ్ అంటే ఎక్కువ మంది మాకు మా కాలనీలో ముస్లిమ్స్ ఎక్కువ మంది దిలేరు కాబట్టి తక్కువనే వస్తుంది మాకు తక్కువ వచ్చింది కాబట్టి ఈరోజు ఉంచినా కానీ ఎప్
హలో హలో ఆ చెప్పండి చెప్పండి ఆ ఒకే ఇంకా ఇంకా ఇంకా ఏం తినలే లంచ్ ప్రిపేర్ అవ్వలేదా లంచ్ ప్రిపేర్ అయింది కానీ ఇంగ నేను తినలేదు
నా వాయసే నాకు వినిపిస్తుంది ఏంటి
ఏమో మరి మీది ప్రాబ్లం కావచ్చు మొబైల్ ప్రాబ్లం కావచ్చండి
అవునా
ఆ ఇంకా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ బాగా వస్తుంది మీ సైడ్ నుంచి
ఓకే ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గుందా
ఆ ఇప్పుడు కిలియర్గానే ఉంది
ఇంకా చెప్పండి స్పా షాపింగ్ చేసిండ్రా బక్రీద్కి
లేదండి ఆ షాపింగ్ అయితే ఏం చేయలేదు. బక్రీద్కి ఏం షాపింగ్ చేస్తారు. రంజాన్ అంటే పెద్ద పండుగ సెలబ్రేట్ చేస్తాం గానీ ఇదైతే అంత లేదు
ఊ హు
హ్మ్ ఇంకా మీకే ఫెస్టివల్ అంటే ఇష్టం
నాకు రంజాన్ అం టేనే బాగిష్టం మొహరం అన్నా ఇష్టం బక్రీదన్న ఇష్టం. ఎక్కువ అంటే ఆ రంజానంటే ఇష్టం
అవును. ఏమేం చేస్తార్ రంజాన్కీ
రంజాన్కా
హూ
ఆ రమజాన్కి ఇంకే టుబ్ మంత్ స్ స్టార్ట్ అయినప్పనుంచి పెండుగ అది. థర్టీ డేస్ పండుగ అన్నట్టు
ఆ ఒక్క పొద్దులు నడుస్తాయ్ కో ఆహ్ అన్ని రెసిపీస్ కొత్త కొత్త రెసిపీస్ చేస్తరు
అవును చేస్తుంటాము. ఆ ఇఫ్తార్ టైంల్ల గానీ సెహర్ టైంలో గానీ. వెరైటీస్ వెరైటీస్ చేసుకుంటూంటాం ఆ కాబట్టి ఇంకా లాస్ట్ డే ఆ వన్ మంత్ బిజీ బిజీ
ఆ హు
చక్కగా మేము వాళ్ళకి ఇఫ్తారు ఇవ్వడం వేరే వాళ్ళకి వాళ్ళు మాకు ఇవ్వడం హ్మ్ ఇలా నడుస్తూనే ఉంటది కాబట్టి మంచి అన్ పిస్తది ఇంకా లాస్ టు డే గా కం పసరీ షాపింగ్ చేయాల్సిందే. అప్పుడే రెండు మూడు డ్రెస్సుల్ తీసుకోవాలే. ఎంతుకంటే మనకి మళ్ళీ ఆ బ
అంటే పల్లెపియారన్నట్టు ఇంగా మొహరంలో కొత్త మాక్ మొహర్ రమ్మీ న్యూఇయర్ గదా
అవును
ఇంగా మొహర్రం లో డ్రెస్ కొత్త డ్రెస్ వేసుకోద్దు. అట్లు కొనుక్కోద్దు
హుమ్ కొనుక్కోవద్దు
అందం కోసం ఇంగా రంజాన్ కి త్రీ డేస్ త్రీ పెస్సులు గొన్క్కోవాలి యంగ్ పో
ఆ అలా
ఆ అవునా ఇంకా మరి మార్ని ఏం తిన్నారు లంచ్కి ఏమి
మార్నింగ్ చపాతి అండ్ అది వన్ వంకాయ ఆలు చేసాను ఇప్పుడు మధ్యాహ్నంకి మళ్ళీ మటన్ కర్రీ
రైస్ చపాతిలోచ్ చేయాలి ఉండే మ మటన్
ఆ పొద్దున్న నాస్తికి చేస్తాంటే వద్దని చెప్పిండ్రు చికెన్ మటన్ ఏం వద్దు వెజిటేబుల్స్ లో ఏమన్న చేయండి అని అంటే ఆది చేసిన
ఓహో ఔనా మా ఇంట్లో కూరగాయలతో తినరు చపాతి
అవునా న నాన్ వెజ్ వన్ తిన్ తింటారా
ఆ
ఇంకా మరి ఏం చేస్తున్నారు అందరుూ
ఏం లేదు ఇంత ఎండ క కామ్గా కూలర్లు వేసుకున్నారు టీవీ చూసుకుంటున్నారు అందరుూ
న ఎన్ని డేస్ హాలిడేస్ ఇ టెన్ డేస్ ఏమో ఉన్నాయి అంతే పిల్లలకి
ఆ ఇంకా అంతే టెన్ ట్వెల్వ్ డేస్ కానీ ఎండలు బాగుండడం వలన వన్ టైమే పెడు తరు
అవును
స్కూల్ స్టార్ట్ అయినా కానీ వన్ టైమే ఉంటాయి తర్వాత త్త మళ్ళీ కొంచెం వర్షాలు పడితేనే టూ టైమ్స్ పెడతారు పిల్లలకి అవును అసలు ఈ టైం ఇ టైం కి వర్ష షాలు రావాల్సింది కానీ ఈ యియర్ ఎందుకు అల్ కద
బాగా అంటే బాగా అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఏమోవుంది ఎండ
ఫార్టీ సెవెను మొన్న అయితే హయ్యెస్ట్ డిగ్రీ కొమరం అంటే అన్ని డిస్టిక్ల వైపు ఫార్టీ సెవెన్ డిగ్రీస్ వచ్చింది
బాగా అంటే బాగా హై ఉంది ఈయర్ ఇంత ఎం ఉంది పోయిన అయితే పోయిన సంవత్సరం అయితే ఫార్టీ త్రీ ఫార్టీ టూ ఇంతే ఉండే
అవునవును ఈ
ఎకువ అవునా ఇంకా వర్షాలు కూడా బాగుంటాయి కావచ్చు ఇక
కావచ్చు మరి వర్షాలు ఎలా ఉంటాేమో లాస్ట్ ఇయర్ అయితే బాగానే ఉండే
లాస్ట్ ఇయర్ అవును అవునుద వర్షం కొంచెం రావద్దు వస్తే బాగా రావాలి
బాగా రావాల
వాళొక అవును ఒక టూ డేస్ పడుతు అతే బాగా చల్గా అయిపోతుది వెదర్ మంచిగా ఉంటది
మంచిగా ఉంటుంది అవును చిన్నపిల్లలయితే పరేేశాన్ అతాను ఎండలకి పాపం
ఆడుకోవడానికి హల్డేస్ కదా అవును ఈ ఎండకి మన్న మాకు తెలిసిన స్కూల్ చనిపోయిండు మంచిగానే ఆట నడుపుతాడు
అవునా
ఆ బాగా ఎండలో ఆస్బాద్కిల్లా వచ్చిందంట ఇల్ళొచ్చానంక ఇక్కడ లోకల్ లోకాత్రి ఫోర్ టైమ్స్ ఆటో అడిగాము కిరాయి ఎక్కి పిచ్చుకొని తీసుకెళ్ళిండు అంట ఇంటికిళ్ళినంక వాటర్ దాగిన వెన్ వెంటనే కొంచెం గేమ్ అయింది ఎండ ఇదాకంది మరేమో చనిపోయింది
అప్పట్టి కప్పుడే నా లేకు అంటే మన జ్వరం లా వచ్చు ఇంగా
జ్వరలా ఏం రాలేదు మంచిగానే కిరాయికి వెళ్ళిండు వెళ్ళితి అంటే ఊరిక వెళ్ళి తీసు వచ్చిండంట ఫార్ థర్టీ కిలోమీటర్స్ ఏమో వెళ్ళి వచ్చిండు వచ్చిన తర్వాత ఒక ఇక్కడ లోకల్ల్ ట్రిప్పులు కొట్టిండు వచ్చిండి ఇంటికి వాటర్ తాగిండు కింద పడ్డాడంట చనిపోయిడు స్పాట్లోని
అబ్బా ఎండ దబ్బనే అది
ఏండ దెబ్బ నే మరి తను స్ట్రాంగ్ తెలుస బాగా ఆ అంత మంచి వ్యక్తి ఇట్లయింది ఎండకమో జాగ్రత్త ఎత్తగ ఉండాలి బయట
బయట బాగా జాగ్రత్తగ ఉండాలి ఎందుకంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళే బయటికి వెళ్తారు కద పాపం వాళ్ళు వచ్చిన తర్వాత ఏమన్న చల్లగ వాళ్ళకి ఇంట్లో ఎప్పుడు మనం ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్
పాకెట్ లో ఉంచుకోవాలి అవైలబుల్ గ కొ కొంత మంది తాగరు అది ఇక అలవాటు ఉంటాయి కదా దానివల్ల కొంచెం ప్రాబ్లమ్ ఓల్లీ పాయ పెట్టుకొని ఉల్లి గడ్డ
ఆ దగ్గర పెట్టుకోవాలి
ఉల్లిగడ్డ పెట్టుకుంటే కొంచెం బెటర్
అవును నిజంగ దాని వల్ల ఎండ ఎక్కువ తగలదుంటారా నిజ నా అది
ఏమో ఇంక మా మమ్మీ చెప్తది ఇక అట్లాగాని మా డాడీ తీసి వెళ్ళ తెలిడం
ఆ ఉంచుకోవాలి ఉంచుకోవాలి ఎందుకైన మంచిది పూర్వం అంటే పెద్దలు ఉట్టుగ చెప్పరు కద ఏ విషయమని
పింది ఉల్లి గడ్డ పెట్టుకొని వెళ్ళుమను ఎండ బాగా గుంది కదా అని అంటే అవన్నీ మాటలు చెప్పేయి అని చెప్పిండు
ఆ
ఇగ కొంతమంది విశ్వాసం చెయ్యరు ఎద
చేయరు అవు మీరు వెళ్ళిం ఎక్కడికన్నా ఫెస్టివల్ కలవడానికి మరి
లేదు వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్న
హా ముదనికిని
మాములు ఇంట్లోనే ఉన్నాయా మా పెద్దమ్మళ్ళ ఇంటికి వచ్చి వన్ మంత్ అవుతుంది ఇటే ఉంటున్న
అవునా ఎందుకు అక్కడ చల్లగ ఉంటద
అవును చల్లగ ఉంది బాగా మస్తు చల్లగా ఇప్పుడు కూడా మంచిగా ఏసీ లెక్కుంది లోపల రూమ్
ఆహా అందుకని ఎక్కడ ఉంటారా
ఇక్కడ నుండు అని చెప్పిండు అందుకోసమేండి ఉంటున్నా మీరు ఇగ వెేళ్ళ నా ఊరికి.
ఇ ఇప్పుడు పొదుగాలే కావచ్చు. ఇంక మా మమ్మీ వాళ్ళే వస్ పాన్ చెప్తుండ్రెట్టు.
అవునా
రమ్మని చెప్పినా తన్ని. ఇగ నేనిగ వెళ్ళను. వెళ్తె ఇగ మొహరంకే అందరం కలిసి వెళ్తం మొహరం కె
అవును నెక్స్ట్ మంత్ అదే గద ఇగ రేప్ ఒక రోజు తె నెక్స్ట్ మంత్ తాగాలంటే
ఆ అవును.
మామ్
ఇంకా ఇంకేంటి విశేష్ ఆ నెక్స్ట్ ఇయర్ అలానే యే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి అవును సమ్మర్ లోనే వస్ తది మొహరం నెక్స్ట్ఇయర్ నుంచి
అవునా
ప్పుడు మేము మా చిన్న వయసులో
ఉన్నప్పుడు అలా వచ్చేటి మాతో ఆ ఇప్ ప్పుడు ఈ ఇయర్ అయితే కొంచెం వర్షంలోనే వస్తుందిగ న
అప్పటి వరకు వర్షాలు పడతాయో పడవో మరి.
ఏమో మరి ఇంగా చెప్తరు గదా అది అంటే హుస్సేన్ గురించి చెప్ తరూ తను ఇక వాటర్ అట్లా వస్తది ఇగ అప్పుడు వస్తది కావచ్చు ఖచ్చితంగా వస్తది ఒక
ఆ కొంచెం ఉంటది కావచ్చు లైట్గా ఊ నెక్స్ట్ ఇయర్ అయితే ఇక మొత్తం వేసవిలో మొత్తం ఇలానే ఎండలుంటాయి ఆ టైంలో
తెయద నె నెక్స్ట్ ఇయర్ ఏం అవుతదో తు
అవునవును
ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నెక్స్ట్ ఇయర్ నేను వెళ్తనో వెళ్ళనో ఇగా ఆ నానమ్మ అమ్మమ్మ వాళ్ళు ఉంటర్ కదా
ఆ ఆ
నెక్స్ట్ ఇయర్ ఏంమవుతదో ఇగ
పటిస్తర్ లేండి ఎందుకు బాధ
ఏమో ఇగా అక్కడనే బాగ్ గా జరుగుతది కదా ఏమో ఇగా